అ
అలో
హలో
లో
ఏం చేస్తున్నారండి?
ఏం లేదండి ఏం చేస్తున్నారండి?
ఏం లేదండి తిన్నారా అన్నం
ఆ తిన్నామండి మీరు తిన్నారా అండి?
తిన్నాం ఎం ఏం కరీ అండి మీది
మాది బెండకాయ ఫ్రై అండి.
ఆ
బెండకాయ ఫ్రై అండి. బెండకాయ ఫ్రై
ఆ ఓం
మీరు బు పునాలు పోసుకుంటారా అండి.
ఒక్క నిముషం
హలో హలో హలో ఆ మీరు బోనాలు పోసుకుంటారా అండి.
మీకు ఉన్నాయా అండి.
ఇంట్లోన ఉన్నాయి గాని ఇంట్లో కోసుకుంటారా టెంపుల్ కోసుకుంటారా.
మేము టెంపుల్లో కోసుకుంటాం అండి.
అవునా నిష్టంగా పోసుకుంటారాండి మీరు కూడా నిరందని ఇంట్లో ఉండి పోసుకుంటారా అండి బోనాలు.
ఆ అండి పోసుకుంటాం మేము
పాశం తింటారా అండి మీరు.
ఆ చెప్పండి.
పాశం తింటారా బెల్లం తోటి బెల్లం పాలు.
అసలు బోనం నా గురిం చే మొక్కిలు గాని నేను పాశం తిన అండి. హైలెటెన్టంటే అండి మా వాళ్ళు తిడతారని, సాంత్రం బంధం కొంచెం తింటా అంతే.
అవునా అండి ఎందుకంటే చిక్కుడుగాయ కూర
చిక్కుడుగాయ కూర అయితే నాకు ఆ స్మెల్ కాదు కదా. ఇప్పుడు నేను నాకు నచ్చని కర్రీ లాస్ట్ కి ఇక కాకరకాయ అన్న తింటాడేమో అని చిక్కుడుగాయ తినను అండి.
అమ్మో దేవుడా చిక్కుడుకాయ అంటే ఎంత అసలు మంచ్ ల్ విటమిన్స్ బాగుంటాయి. కదాండి అందుకే మీరు విటమిన్స్ ఉన్నా తినాలి కాబట్టి మీకు హెల్త్ హెల్త్ బాగుండదండి తినాలండి పప్పులలో ఏం విటమిన్స్ ఉంటాయండి.
అన్ని తింట అండి గోపితో సహా మొత్తం తింటా.
అవునా అండి.
ఏమో అండి అంత ఐడియా లేదు. తిన్నారా అండి మీరు
అడుగే ఇగ
లే లే హలో హలో
ఆ ఆ
లైన్ లో ఉండండి మూడు మూడు నిమిషాలు అట.
అ
ఫోన్ చేసి చెప్పిండు మూడు మూడు నిమిషాలు అట్లా లైన్ లో ఉండండి.
ఉ
ఆ ఆ హా హా
వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి పోతురా అండి.
ఆ
ఆ విగ్నేశ్వర టెంపుల్ వెళ్తారా అండి మీరు?
మేము పోయినమండి. నేను ఫస్ట్ టైం అంటే చిన్నప్పుడు పోయినా మళ్ళ మా మొన్న పోయినా నేను మా తమ్ముడు, బా బాగా మంది వచ్చిరండి మా దర్శ్
రష్ ఉంటారండి, మీరు దర్శనానికి వెళ్ళాలంటే ఫైవ్ ఓ క్లాక్, ఫైవ్ ఓ క్లాక్ లోపు అక్కడ ఉండాలండి సిక్స్త్ వరకు మంచి మంచి దర్శనం అయితది. ఇగ సిక్స్త్ దాటిందంటే ఇంకా ఫుల్ రష్ ఉంటదండి.
కాలు స్వీకరించినందుకు ధన్యవాదాలు అండి. మళ్ళీ ఒకసారి చేస్ చేస్తాం అప్పుడు ప్పుడు లిఫ్ట్ చేయండి.
ఓకే అండి థ్యాంక్యూ.